హలో
ఏ చేస్తుంది
ఏముంది చెప్పు చై చికెన్ బిర్యానీ
చేషణం ఇప్పుడన్న
ఆ
ఎప్పుడు చేసినావు
నేనా ఎప్పుడు చేయలే చెయ్యాలి ట్రై చేయాలి ఒకసారి
అయ్యదర నమకు మనేజ్స్తాడు
ఆహా
నేన ఒకచ్చాల వంటలు
ఆ
ఏమన్నా చేస్తాడా వంటలు
చేస్తా రోజు అంటే నేనే చేస్తా
ఆ చేశాడా అంటున్నా
చేస్తాడు చికెన్ ప్రిపేరింగ్ చికెన్ ఎక్కువ
అంతేనా వేర ఎంతేడా
చికెను మ్యాగి సమ బీఎస్ఆర్
ఆహా మాకు బిర్యానీ ఒకటి చేస్తాడు అంతే ఇక చికెన్ కర్రీ ఉండ వంటే ఉడతాడు చింతపుులు చేసాడుే అతడు
రే
మంచి రెస్టారెంట్ కూడా పనికి రాదు అంత బాగా చేస్తాడు
సనా మ నీక్కూడ కూడా బిర్యానీ
ఏచి ఉంద చేచి కాల
ఉ అన్ని ఐటెమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటె అన్ని చేయచ్చు
ఆ అన్ని కొనుక్కోస్తడు అప్పుడప్పుడు కప్పుడే అప్పుడికప్పుడే కొనుకో
మరి అట్లయితేనే టేస్ట్ ఉంటది
ఆ కొనుకొచ్చి మా ఆయనే చేసి చేస్తాడు
అట్లైతేనే టేస్ట్
ఆ
మంచిగా ఉంటాయి కూరలుట్టే ఏ బిర్యానీ అయినా ఫ్రెష్గా ఉంటది కాబట్టి
సపరేట్ గొట్టిచ్చు కోని సపరేట్ చెప్పించుకోని అంత కోపిత్తే ఆడు మనకు
ఆ
అంతా ఓపికగ చేసుకోని వస్తాడు మంచిగా
ఆహ
అ
ఎక్కువ ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై ఫోన్ వస్తుందా
ఆ వచ్చింది కట్ చేసిన వేరే కాల్ వచ్చింది కచ్చ చేసిన ఇంగదే
మ్మ్ హు ఎక్కువ ఎగ్గు ఫ్రై చేసుకుంటం మేం
మీకేం లేవా పెళ్ళిళ్ళు మీ సైడు
పెళ్లిళ్ల
పెళ్ళిళ్ళు ఏ
లెవ్వు ఉంది పెళ్లి ఒకటి ఈగ చేయాలా
నాకు ఫుల్లు పెళ్ళిళ్ళుయి మొన్ననే ఒకటి అయిపోయింది మళ్ళా ఇంకొకటి ఉంది ఫోర్త్ ర్త్కి
హు ఏప్రిల్ ఫోరా
హు
మీరు పానన్నర బాయ్ బాయ్ బయ్
షాపింగ్ అయన్ని స్టార్ట్ చేయాలిగా
మీ ఓన్ బ్రదర్ ద
అవునవును
ఎంత ఇచ్చిండ్రు మరి నీకు కట్నం
హు నార్మల్గా ఎంత అడుగుతారు
ఏమె మీ మాకు తెలువకనే అడుగుతున్నాం
మీ సైడ్ ఎంత తీసుకుంటారు
ఆ అడపిలల్లా ఏవో నేను ఇంతవరకు అడగలే ఎవర్నిని
మ్మ్ మ్మ్ తరువాత తెలుస్తది కదా
ఇంకా
తెలుస్తది కదా మీకు
ఆ
తెలుస్తది కదా ఇంత అని ఏమో ఇంకేం అడగలేదు చూడాలి ఇగా స్వి ఫిక్స్ అయితే డేట్ ఫిక్స్ అయితే అడుగుదాం లే అన్నట్టు ఉన్న సైలెంట్గా
మ్మ్
ఉంది ఆ పిల్ల
ఆహా
మ్యామ్ టచ్ లో ఉందా కెమిస్ట్రీ నామ్ టచ్ లో ద
ఏంటిది
కెమిస్ట్రీ మ్యామ్ టచ్ లో ఉందా
ఆ
ఆ నేను మొన్న బ్యాంక్ సైడ్ పోతే వాళ్ళ ఆయన కనిపించిండు నేను కార్లో ఉన్నా ఆయన బండి మీద కూర్చొని అటు ఇటు చూస్తుండు ఆ
ఏ బ్యాంక్ కెళ్ళినవ్
అక్కనే ఇంటి దగ్గర
అవున
ఆ కానీ కనిపించిండు మాట్లాడదాం అనుకున్నా అమ్మో గుర్తుపడతారు గుర్తుపడత అయన నేను తెలిదు కదా ఇగ పోయి మ్యామ్ పేరు చెప్పి ఇక ఇక్కడది చేసిన ఇక్కడ చదివాను అది ఇది అని చెప్పాలి కున్న అంతలోపు మాట్లాడదాం మ అనుకున్నా ఆయన పొయ్యిరు అప్పటికి మ్మ్
టెన్ మినిట్స్ అంటరు కదా
ఆ అవును మాట్లాడదాం అనుకుంటే వెళిపోయిను, కానీ ఇంకా పిల్లలు లేరు కదా ఆళ్లకి
ఆహాహా అది నింది యానీ దేనికో అభాషం ఐతంది
మళ్ళీ
దెబ్బకు సారైనన్ ఇంగ అదే
ఆ
అన్నం అంట దిన్ పొ పిన్ని, మా కాదమ్మ రమ్మ అన్నందిట
ఉమ్
అ
ఇంకా ఏం చేస్
చెప్పాలె ఏముందమ్మ.
ఏం వంట చేసినవ్?
ఈ రోజా ఈ రోజు ఏం వండినం, ఏమండలే టమాటా చట్నీ.
నిన్న చేసింది ఈరోజు ఏసుకొని తింటన్నవా?
అయ నిల్వప్పచ్చల్లాగా జేసి
ఆహా ఎట్లా చేస్తారు నిల్వ పచ్ పచ్చడనాక్ తెలీదు, నేను అప్పటికప్పుడు చేయడమే తెలుసు.
బాగా ఉడికియాలె నిల్వ టమాటల్ని బాగా ఫస్ట్ కడిగి, తూడిచి ఆరబెట్టి నీళ్ళు లేకుండా. ఇగ కట్ చేసి ము క్కను కట్ చేసి ఇగో బా ఉడకని ఉడకబెట్టాలే. ఉడకబెట్ సి గింత చింతపండు ఏశి, మం తా నీళ్లు మగ్గక ముందే, నీళ్లు మగ్గంద అంకా పెట్టాల ఉడకపెట్టినంక కారం ఉప్పు జీలకార మెంతుల పొడి కలిపి ఒక గిన్నెలో, ఇగా తాలింపు ఏసి ఆ జీలకర్ర మెంతుల నూనె ఏసి వచ్చిందానికి అదే కారం ఉప్ ఉప్పు ఏసిన గిన్నెల ఈ తాలింపు సల్లారినంక అల్లేసి, ఇగా అంత మంచిగ కలిపినంక, పచ్చి ఉడుకిన టమాటాలు ఉంటయిగా అయ్యిఅల్లేయ్యే ఫ్రైగ మంచిగా ఉంటది. ఉమ్
ఇగా నాకి ఇన్స్టంట్ గా చేయడం ఏమొచ్చిగ, అప్పటికప్పుడు నేను నువ్వు చేసిటట్టు చేస్తాలే గానీ ఇట్లా తుడిచేయన్నీ ఏం చేయను, ఏమైనా కడగడం కట్ చేయడం గ్యాస్ మీద పెట్టడం, ఇంత నూనె ఇంత చింత పండు వేయడం బాగా ఉడక పెట్టడం, కొద్దిగా లైట్ మారిందన్నప్పుడు కారం కలపడం తాలిం చేయడం ఇగా అదొక్కటే ఇంకా అంతే అప్పుడు కప్పుడే కొన్ని తిన్నడానికి నైట్ టైమ్ంలో అట్లా చేసి పాడుతా ఏదో ఒకటి ప్రయోగం వంట రాదు లేగాని ఏదో ఒకటి చేయాలిగా చేయపోతే ఎట్టా అని అంటుంది చేసిన ఇంకా చేత అది కూడా చేత కాకుంటే ఇగా ఆయనే చేసుకుంటాడు ఈ ఎండ పెట్టి చేస్తారంటా కదా ఏమనా ఐడియా ఉందా
టమాటాలు ఆ గింజలు తీసేసి ఎండబెట్టాలి
ఆ ఎండబెట్టి
ఎండబెట్టిన మళ్లీ ఏమోనే ఎండబెట్టి కూడా చేస్తే కమ్మగా ఉంటంది అన్నారు గానీ నేను కూడా అటనే అనుకుంటాన మరి తెలవదు ఇగా అది
ఆ పల్లపాటు చేసుకు నా జమనా దీర్సంగా ఉంటని పలి పడి చేసుకుంద అది వెెల్లం తెప్పించిన కేజీ అది తెప్పిన కాద ను జలుబు తగ్గే ఉంది
ఆ
తెప్పించినలు తగ్గే ఉంది చేద్దామా అంటే ఇది ఇప్పుడు చేస్త తిన తినాలనిపిస్తుంది వాంగ్ వద్దులేగా ఉండది జరుబ తగ్గు తగ్గిన ఏమి చేసుకుంటే అయిపోతుంది అన్నట్టు ఆలోచిస్తుంది మయ రజ అడుగుతుండు నాకు అడ్డెంటి రోజు ఉంచుతామని
ఆ
రోజు అడుగుతుండే ఆ గడ్డ ఎన్ని రోజుల నుంచి త తినేది లేదు ఏం లేదు తెచ్చుకుంటూ ఆడ పెెట్టుకుంటూ వాదని ఇక నేను ఇట్లా ముసలు ఆడుతున్నా ఇక నేను ఇప్పుడు చేసుకుంటే ఇక ఏమ నా మూతికి తెలుసు నా దగ్గుకు తెలుసు ఇక అదినుశదు ఉ
అహ్ పోతుడు మాట్లాడుత్రుఇల్లాకా
ఆ ఇందాక మాన్సకు ఫోన్ చేసిన
షప్పిన అవదాని ఇట్లానే అది సూలు తేప్పించుకుంటాను అనది తేప్పించుకు
అని ఫోన్ చేసిన ఓ పిచ్చి పిచ్చి క్వశ్చన్ల అన్నీ అడిగింది అట్లా అడిగినక ఇక సరలేనని రేట్ చేస్తలే అని చెప్పినా సరే అన్నది
అంటే రోజు ఒకటే ఉంట్ టదా
అంట్లే ను ఆ ఇన్ఫర్మేషన్ చెప్ పోదిడాహ అట్లా ఉ
ఆ మాట్లాడేది దేల్ వదుగా
తెలిసినా తెలియకున్నా ఇన్ఫర్మేషన్ ఉండద్దు కదా అంతే తిన్నావ మధ్యాహ్నం
ఇంగ తిన్నాలి
తినాలి బుడ్డ వేంజేసి పడ ద ఆ ఇంకా లేదు తినాలి నేను కూడా
ఏమ్ వండరు
మన కయట మాట
కూర ఎట్లా ఎత్తారో రస ములకాయతమాట
ఎట్లా అంతారు ఏముంది నార్మల్ గా వండినట్టే వండుతారు
ఏమో నాకు అసలు అంటారు కాని నేను ఎప్పుడుూ చారైన విన్నా గాని
ఆ
ఎక్కడ ఎప్పుడు కూర వండల నేను
ఏముంది ఇప్పుడు మనం నార్మల్గా ఆల్ ఆయిల్ పోస్తాం ఈ తాలిం గింజలు వేసి మిర్చి చేస్తా మిర్చి చేేసి ములక్కయలు వేస్తాం కొంచెం రెడ్ కలర్ లో లైట్ కొంచం రెడ్ కలర్ లో కాగానే కొంచెం ఎగుతాయి కదా
అ
రెడ్ కలర్లో కాగానే ఇగ ఆనియన్స్ వేస్తా అవి కూడా మగ్గుతాయి మగ్గినాక లైట్గా కొంచెం అల్లం వేస్తా అల్లావేసి కలిపి కీ కొద్దసేపు అంటే ఫస్ట్ ఫుడ్ వేస్తావు ఫస్ట్ ఏ ముక్కలు వేసినప్పుడే పసుపు వేస్తా
హు
చేసి మగ్గినక టమాట ఎస్తారు అవి అన్నీ మొగ్కిినక టమాటా వేసి ఉడికినాక ఇంత కారం ఇంత ఉప్పు గిన్నెన్ని వాటర్ పోస్తా గ్రేవీ బాగా రావాలని ఆల్రెడీ టమాటా గ్రేవీ ఉంటుంది ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ రావడానికి కారం కారం గా బాగుంటాయి ములక్కాయ ముక్కలు అ అట్లా నాకు వచ్చేది కొన్ని వంటలు ములక్కాయ్ టమాటా పప్పు టమాట పచ్చడ బెండకాయ ఫ్రై ఇంకా దొండకాయ్ రే అసల్ రానియ్యరు చిట్ చిటెన్ ఆ మన చేతులన్నీ ఖరాబు అయితాయ్
కారవయ్ మనం రేపు పోద్దున్ మనం డెలివరీ గయ్యేగ తినేది.
అప్పుడు ఎవరో ఒకరు కట్ చేసి ఇయమని చెప్తా అప్పుడు సంగతి అప్పుడు ఇగ ప్రసెంట్ బతుకున్నామా లేదన్నట్టు చూసుకోవాల్సిందే ఇంకా నైట్ డ్యూటీ ఆ హ్మ్ ఉ మహి మహి వాళ్ళ టచ్ లో ఉండ్రా
ఆ
అంత టచ్ లోనే ఉంటం నాకు అంటావా
ఏ ఆప్త్